హలో్ హాయ్ అండి ఎలా ఉన్నరండి హాయ్ అండి బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి తిన్నారండి ఆ ఇంకా లేదండి మీది
అయిపోయిందండి
అంటే ఈరోజు కొంచెం లేట్ అయిందండి ఇంకా ప్రిపరేషన్ జరుగుతూ ఉంది
ఓహో ఇంకా వండుతున్నారా మేం రసం అన్నం తిన్నానండి
ఓ అవునా మేమి ఈరోజు స్పెషల్ అండి ఎక్కరీ ప్రిపేర్ చేస్తూన్నా ట్రై చేస్తున్నా
అవునా
అవునండి ఏరోోజ కొంచెం లేట్ అయిందా రూమ్ లో అంతమంది ఏం కాదు ఫైవ్ మెంబర్స్ ఉన్నాము పల్ త్రీ మెంబర్స్కి తినాలని లేద అని చెప్పారు బయట తినేసి వచ్చారు ఇంకా మిగతా టూ మెంబర్స్ కలిసి మేము ఎగ్ కరీ చేసుకుంటున్నాం అండి
టూ మెంబర్స్ క అయితే ఈజీనే వెళ్ళండి అంటే టైం టేబుల్ ఉంటదా మీకు ఏ
అవునవును ఎందుకంటే కొన్ని రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి బ్యాచలర్స్ అన్నాక సి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎప్పుడు నేనే వంట చేయాలంటే నా త అవ్వదు
మేము అట్లనే ఉంటాం లేండి మేము రూమ్ లో ఉన్నప్పుడు అందుకే అడుగుతున్నా ఆ
అ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లంటే ఒకడు వాటర్ తీసుకురావాలి సెకండ్ ఇంకొకడు అట్లా వాటరు డస్ట్బిన్ ఇంకా ఫుడ్ చేసేడు ఒక రైస్ కడుగుతాడు ఇంకొకడు బౌల్ కడుగుతాడు ఇంకొకడు కట్ చేస్తాడు ఇంకొకడు చేస్తాడు ఇంకా కొడుకు
లేదు అ అందరు ఒక్కటే అన్ని పనులు ఒకటే చేయాలంటే కష్ట మది
ఆ అదే రొటేషన్ ఉంటుందండి మా షిఫ్ట్ ఇప్పుడు ఎప్పుడు ఒక్కరే ఒకే పని చేస్త అయితే కష్టం అనిపిస్తుంది కదా రొటేషన్ ఫర్ ఎగ్జాపల్ చ చూడండి ఈరోజు నేను కటింగ్ చేశాను అనుకోండి పూరగాేలు
అవున అవునలేండి అని తెలుసులేండి మేము
సేమండి మా ఇంకోటి మాదిం అవునవును మాది ఇంకో రూల్ తెలుసా ఇప్పుడు మండే ఎవరిదైనా వచ్చినా పప్పే చేయాల అది మ్యాండేట్ త్రే వచ్చినా రాకపోయినా అంత ఇం ఇప్పుడు మండే అంటే పప్పు వెన్స్డే ఏమంటారు ట్యూస్డే అంటే రసము ఆ వెన్స్డే అంటే ఎగ్ ఫ్రై అయినా చేయచ్చు లేదా ఎగ్ రైస్ వాళ ఇష్టం అది
అమ్ మాదట్ల లేకపోయా అంటే ఎవరికి ఏ వంటొస్తే అట్లనే అది మాత్రమే చేస్తాండ్రి
అవునా మాకదేలా లేదండి
బటి కాయ్ కూరగాయలున్ టాయి కదా కొన్నిసార్లు ఉండవు కొన్నిసార్లు ఉంటాయి
ఓకే ఇప్పుడు డబ్బులు ఎలా వేసుకునే వాళ్ళండి మీరు రూమ్ లో ఉన్నప్పుడు అంటే ముందుగాలనే స్టార్టింగ్ మంత్ లోనే తలాకింత అని డబ్బులు ఒకదె
ఆహా అట్లా లేదు అట్లా లేదు ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తెచ్చినాం అనుకో నార్మల్ గా మార్కెట్ కి వీక్లీ వన్స్ పోతుంటిమి ఆ పొయి వచ్చిన తర్వాత పోయే ముందే ఒక్కోరు తీసుకొని పోతాము కోర్ హండ్రెడ్ హండ్రెడ్ ఇస్తారు వచ్చిన తర్వాత తెలుస్తాది కదా ఎంత అయ్యిందో మిగిలిందా ని మరి రి టే షేర్ చేసుకుంటాంటిమి
ఓహ మేము అలా కాదండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మేము ఎలా ప్రాసెస్ అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం మేము ఎవరెవరైతే రూమ్ లో ఉన్నామో ఆ గ్రూప్ క్రియేట్ చేసుకొని సీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను బయట ఉన్నాను అనుకోని చెప్తారు వెజిటేబుల్స్ తేరా అని ఏమేం కావాలో నేనే తీసుకొని పోతా ఒక హండ్రెడ్ రూపీస్ అయ్యిందనుకో హండ్రెడ్ రూపీస్ గ్రూప్ లో మెసేజ్ పెడతా హండ్రెడ్ టొమాటోస్ ఇట్లా వెజిటేబుల్స్ అని పెడతా ఇంకొకడు బయటకి వెళ్ళింటాడు ఇంకొకటి అనుకోండి వాడు ఏదైనా ఆయిల్ ప్యాకెట్ అట్లా తీసుకొస్తాడు వాడు పెడతాడు మెసేజ్ అట్లా మంత్ ఎండ్ లో ఎవరే ఏమేం తీస్ కొస్తారు ప్రతి ఒక్కటి మెసేజ్ పెడతారు గ్రూప్ లో
అంత కాల్కులేట్ చేసేకి కష్టమైపోదా ఒకసారి
ఆ లేదు ఏముంది చొప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్‌ మెంబర్స్ ఉన్నా కదా నేను నా దాంట్లో నేనేమేమి సెండ్ చేసిన నేను చెప్తా డివైడ్ బై ఫైవ్ అలా అందరివి కూడుకుంటాం ఫైవ్ మెంబర్స్ వి తర్వాత దాన్ని మైనస్ చేసుకుంటాం ఓకే మీరా అమ్మాయిలు కదా అండి కొంజెం మీది సెస్ పాసెస్ తక్కువుంటాది లెన్తీ ఉన్ అవునవును మాది అలా అంతేం ఉండదండి ఆ మంత్లీ కన్సిడర్ చేసుకొని ఎవరికి ఎంత అయింది అలా అని చెప్పి చూసుకుంటాం మేము
అంటే అప్పుడు ఇంగా ఇప్పుడుంటే మీరు ఇండిపెండెంట్ కాబట్టి మీ దగ్గరుంటాయి అంతన్నా క చ్చు పెటుకున్ ట్రప్పుడు డిపెండెంట్ కదా మేము ఇంగా
అవునవును మేము అప్పుడున్నప్పుడు కానీ అలానే చేసేవాళ్ళం బట్ అయితే కొంచెం అప్పుడు ఖర్ చులు తక్కువ మీరు చికెన్ చేసుకునే వాళ్ళా వీకెండ్ అంతా
ఆ లేదు లేదు
అవునా ఎందుకండి
అప్పుడు మాకు కళలు లేకపోయా
చికెన్ అలో లేదా
ఆ
ఓకే ఓకే అండి అంటే అవునును కరెక్టేలేండి కొన్ని ఏరియాస్ లో మీరు అపార్ట్మెంట్స్
అవును అక్కడ అలో లేదు వాళ్ళ ఇంట్లో చెయ్యకూడదంట చికెన్ అందుకు క చేసేవాళ్ళం కాదు
మళ్ళీ ఎగ్గండి
ఎగ్గు కూడా ఎప్పుడు చేసుకోలేదండి మేము ఎప్పుడు ఏం చేసుకుంటామంటే పప్పు, సాబార్, రసం, బెండకాయ, బెండకాయ ఇవి కర్రీస్ందు రంటే ఆఫ్టర్నూన్ వచ్చి తిరి పోగాల కదా టైమ్ ఉండదు కదా ఇట్లా ఎక్కువ ఎక్కువ ఉండేవి చేసుకుంటాం ఒకవేళ నైట్ అయితే చిన్న చిన్న రైస్ రైస్ ఐటమ్స్ టైమ్ ఉంటది కదా అప్పుడు
గొడ
భారీగా
వునా
ఆ
అంటే అమ్మాయిలు కదా అండి ఇప్పుడు అబ్బాయిని నన్ను అనుకోండి మహా అంటే ఓ మాట అరుచకున్నా ఇంకో ఏటు కొట్టుకున్నా కూడా మేము కలిసిపోతాం మీది అమ్మాయిలు కొంచెం లెంతీ ప్రాసెస్ వన్ వీక్ మాట్లాడుకోకుండా ఉండడము ఆ టూ మంత్స్ మెసేజ్ చేయకుండా నంబర్ బ్లాక్ చేయడము
చనా అండి ఒకసారి ఎవరన్నా ఇప్పుడు సపోజ్ నేను సామాన్లు అదే మరిచిపోయినా
ఆ ఓకే
నా నేను వచ్చే వరకు ఎట్లనే పెడతారు
అవునా శిఫ్ట్ చేసుకోరా రె
ఆ ఏం సామానులు కడగలేద ఈజు నిన్న అడిగి నన్న్ అడగాలి ఈరోజు
అంటే అట్లా కాదు మీరు ఏ ఏదైనా పంన్లు మీద ఉంటారు
కొన్నిసార్లు కొన్నిసార్లు ఆ ఒకవేళ నాకు వర్క్ ఉంది నువ్వు చేసే ఈ రోజు నీ ప్లేస్ లో నేను చేస్తా అని చెప్
ఆ మాద ఎట్లేండి ఇప్పుడు ఫర్ ఎగజా ఎగ్జాపుల్ వాటర్ ఒక అబ్బాయి వెళ్ళి తీసుకురానాలి ఇప్పుడు ఆ అబ్బాయి పోలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ నుంచి లేట్ అయింది అప్పుడు ఇంకా
అంతేంత
ఆ అండి ఏదో అలా జరిగిపోయేదంటే బ్యాచలర్ లైఫ్ మాది
ఇట్లుండడం వల్ల ఫ్యూచర్ బాగుంటుందండి అంటే ఇప్పుడు ఎట్లున్నారంటే అందరుూ అవున అవును
ఈ వన్ కొటేనే కాదు డబ్
కొంచం ఉండండి అమ్మాయిలుయితే ఎట్లనా చేస్త ఇప్పటికైనా అంటే వస్తాయి మీలాంటి అబ్బాయిలకయితే ఫ్యూచర్ కి బాగుంటది ఇప్పుడే తెలుసుకుంటారు కదా అన్నిీ అప్పుడు ఉఊరికిే తిని ఉండకోపోకుండా కొంచెం హెల్ప్ చేస్తారు అ
చానా తెలుసుకోవచ్చు మనం ఈ బ్యాచ్ లైఫ్ నుంచి ఏంటే డబ్బు సేవ్ చేసుకోవడం కావచ్చు లేదా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్యూచర్ లో వై ఏమైన్నా గొడవబడి వెళ్ిపోయింద అనుకో నాే తెలుసు కదండి చేసేది నేనే చేసుకుంటా అంటే ఇప్పుడు కొంతమంది అంతే కదండి మాకు ఫుడ్డు రాదు మాకు ఫుడ్ చేసేకి రాదు అది ఇది అని చెప్పి ఊరికి అవును బట్ట అయితే మ్యారేజ్ అయినా క నేను చెప్పనండి మా మాత్రం నాకు ఏమంటారు కాఫీ పెట్టడం కూడా రాదని చెప్పేస్తా
ఏం ప్రతిసారి నతనే చెపిస్త
ఆ లేదండి వన్స్ దోరిీకి అపోయినాం అంటే ఎట్లుంటుందంటే దొర ఎనంత వరకు దొరే వన్స్ దొరికినామంటే మనం జీవితకై ఇది జైలు శిక్ష పడినట్లే ఇంకా
కొంచెం ధైర్యం వస్తది అట్లా చెప్
హ ధైర్యం రాదు ధైర్యం రాదంటే బాబోయ్ అమ్మాయిలులింగ ఇదే చాన్స్ అనీ చేపిచ్
ఎవరు ారు అందరు అట్లే ఉండరు కొంచెం ధైర్యం ఉంటదు నాకు రాదు ఎమర్జెన్సీ అయినా చేసుకుంటాడు చేసి పెడతాడు ఆ ధైర్యం ఉంటది
అ అయితే ఆ సిచువేషన్ వచ్చినప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ప్పుల్ మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ క ఏమన్నా హెల్త్ ప్రాబ్లమే ఉందనుకోండి కొన్ని అమ్మాయిలకి పర్సనల్ ప్రాబ్లమ్స్ే ఉంటాయి కదా ఆ ఆ సిచ్యువేషన్స్ లో నేను తను అడిగిన అడగకపోయినా నేను హెల్ప్ చేసి న చేసి పెట్టి మర చెప్తా బట్ అప్పుడు మాత్రంం అంత అప్పుడు చెప్పేది విను అప్పుడు నా అలాగేం రాదు ఏదో యూట్యూబ్ లో అదే పని ఊరికి యాక్టింగ్ యూట్యూబ్ లో వీడియో పెట్టుకునేదే తన ముందరే ఓ ఇలానా ఓకే కట్టింగ్ చేసేది కూడా ఓకే ఫస్ట్ ఇలానా అలానా చూసి
అత్తలా ఎంత నటించినా నువవు అడ ఎటింగ్ చేస్తున్నది బయట పెట్ట వాళ్ళ దగ్గర కాదు వైపు దగరరా దరకివ
లేదు లేదు అందుకే కదా ఎక్కువసార్ంటారు దానేకి ఎప్పుడైతే తనతో కాదు తనకి రెస్ట్ కావాలి హెల్త్ బాదు ఇంకే మన పర్సనల్ ప్రాబ్లమ్ అయిండచ్చు లేంటే ఆఫీస్ లో లేట్ అయ్యండచ్చు ఏదో ట్రై చేశాను వచ్చింది ఎలా ఉందనే తెలియదు ఏముంది అప్పు ఇప్పుడు మామూలుగా హెల్త్ బాగా లేకుండా లాంటప్పుడు బాగా చేస్తాను తర్వాత ఒక సార్ రెగలర్
సరే సరేలేండి అప్పుడు తెలుస్తుందిలేండి ఎవరికైనా ఇప్పుడు ఎవరైనా ఎన్నన్నా మాట్లాడతారు తర్వాతనే తెలుస్తుందండి హలో
డి
ఆ వినిపిస్తుంది అండి అప్పుడప్పుడు మీ సిగ్నల్స్ కట్ అవుతున్నాయి సిగ్నల్స్
అదే అండి సిచ్యువేషన్ బట్టి తడుచుకుండదా
ఏం సిగ్నల్స్ లేవా అ కు
లేదండి మీ వాయిస్ క్లియర్ ఉంది నాకు ఇప్పుడు మా వాయిస్ వినబడుతుందా మీకు
మిడిల్ మిడిల్ కట్ అవుతుందండి
అవునా లేదండి మేబి ఇక్కడ కొంచెం ఆ రైన్ వస్తుందా బికాస్్ ఆఫ్
ఏ డిసెంబర్ లో రనండి
ఏమంటారు మేముండే ప్లేస్ అటువంటిది సమ్మర్ లో రైన్ పడుతుంది ఇంకా ఏమంటే వింటర్ లో వేడేస్త ంది అంటే వాతావరణంత ఫుల్ ఆపోజిట్ అండి డెడ్ ఆపోజిట్ గా ఉంటుంది.
మీకా
అవునండి మాకని కాదు, నేను బెంగళూరు లో ఉంటాను అనమాట. ఆ లొకేషన్ అలా ఉంటుంది. తెల్సిందే గదా ఈ ఫుల్ ఆపోజిట్ సీజన్ ఇవి ఏమంటరో ఏమంట చాలికాలం లో అసలు వేడ అయితుంది ఇప్పుడు ఎండాకాలంలో ఇప్పుడు ఎండ అంతక ఏం లేదండి మార్నింగ్ టైమ్ మేబి తక్కువే ఈ రోజు రైన్ పడుతుందండి. మ కూల్గా ఉంది క్లైమేట్
ఉ మీ కూలుగా ఉంటుంది ఇక్కడ వాళ్ళకి
ఊ
వేడితో చచ్చిపోతారు.
అవునవునండి.
ఆ
ఓకే అండి థ్యాంక్స్ అండి మీ ఏ మీకు తెలిసిన ఏమ రు ఆ అస ఎక్స్పీరియన్స్ ని మాతో పంచుకున్నందుకు
ఓకే అండి, థ్యాంక్స్ అండి, బాయ్ అండి.
ముంబై